హలో తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నాం
ఏం చేస్తున్నారు
ఏం లేదు
పడుకుని ఉన్నారా
లేదు
ఆ
ఫోన్ చూస్తున్నాను
ఫోన్ చూస్తున్నారా తిన్నాక వాకింగ్ చెయ్యాలండి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ తిరగాలి
అవునా హ్మ్
నేను అయితే రోజూ తిరుగుతా ఇక నాకు అలవాటు అయి పోయింది
అవునా
ఆ
హ్మ్
మీరు ఫోన్ చూస్తున్నారా
అవును మేము ఫోన్ చూస్తున్నాం
ఓకే ఏం తిన్నారు
మే మా ఫిస్సు
ఫిస్సు తిన్నారా
ఊ
ఓకే ఓకే ఇంకా మరి
ఏం లేదు
ఊ
మీరు పొలాల పండుగ జరుపుకుంటారా
ఆ పొలాల పండుగ ఆ జరుపుకుంటాం కదా మీరు
ఆ మేము కూడా జరుపుకుంటాం మీరు ఎట్లా జరుపుకుంటారు
మేము జరుపుకుంటాం ఈ మన ఆ ఊళ్ళు ఉంటాయి కదా ఆ ఊ ఎద్దులు ఎద్దులు హలో
ఆ
అదే మన ఆవులు ఉంటాయి కదా
ఆ
ఆ అదే మన అ ఇప్పుడు మనం పెళ్ళి ఎట్లా చేస్తామో అబ్బాయి అమ్మాయిలది ఇక అట్లా అవున్నేమో మంచిగా రడీ స్నానం చేసి రెడీ రెడీ చేపిచ్చి మన హ హనుమాన్ మందిర్ శ శివమందిర్ ఉంటుంది కదా
ఆ
దాని చుట్టూ ఫైవ్ టెమ్స్ ఇట్లా తిరిపిస్తాం అన్నట్టు మీరు ఏట్ మీరు కూడా అట్లనే చేస్తారా
ఇది చేస్తాం మేము కూడా ఇంకా ఎన్ని డేస్ చేస్తారు సేమ్ ఆ అదేమంటారు హల్ది ఫంక్షన్ అట్ల
ఆ ఆల్ది ఫంక్షన్ లాగా కాదు కానీ ఇట్లా నార్మల్గా చేస్తాం అన్నట్టు మీరు మీ మీరు హల్దీ ఫంక్షన్ చేస్తారా
అవును
అవునా ఓకే ఓకే మీ సైడ్ ఎవరిదైనా పెళ్లిలుంటే నైట్ హల్దే ఫంక్షన్స్ చేస్తారా
అవును చేస్తారు మీరు చేయారా
ఆ చేస్తాం కానీ ఆ ఇప్పుడు ఆ ఒక్కొక్కరిది చేస్తారు ఒక్కొక్కరిది చేయరు అన్నట్టు
ఆ సేమ్ మా సైడ్ కూడా
అట్లానేనా
ఆ
అవునా మీరు దీపావళి ఎట్లా జరుపుకుంటారు నాకు చెప్పావ్ ఒకసారి
మేము దీపావళి టూ డేస్ పండగ చేసుకుంటాం
టూ డేస్ చేసుకుంటారా
అవును ఒక రోజేమో లక్ష్మీ పూజ
ఆ
వులని పూజిస్తారు
ఓకే ఓకే నెక్స్ట్
నెక్స్ట్ డే ఏమైనా నాన్ వెజ్ తినడం అలాంటిది
అంటే మేకలు గోస్తారా హలో మేకలు గోస్తారా
ఆ మేకలు ఉ మేకలు కోస్తారు
అవునా మా దాంట్లో ఏమో అట్లానే చేస్తారు కానీ ఇక టూ డేస్ మా దాంట్లో ఇంకా టూ డేస్ వేస్తారు హలో టూ డేస్ చేస్తారు ఇక ఫస్ట్ే ఏమో లక్ష్మీ పూజ చేస్తారు తర్వాత ఇక అమ్మాయిలు అమ్మాయిలు ఉంటారు కదా అందరూ కలిసి ఇ ఇంటింటికి పోతారు అన్నట్టు ఇక డబ్బులు అడగడానికి నైట్ ద అంటే మా దాంట్లో మేర అంటారు
ఉ
ఆ తర్వాత ఏమో నెక్స్ట్ డేమో ఇక అమ్మాయిలు అందరూ రెడీ అయి ఇక ఎటైనా చేన్కి వెళ్తారు ఆ చేన్కి వెళ్ళి పూలు కోసుకస్తారు
హ
తర్వాత పూలు కోసుకో వచ్చి ఇక మన ఊర్లో పెద్దలు ఉంటారు కదా పెద్దవాళ్ళు పెద్దళ్ళు ఉంటారు కదా ఊర్లో హలో హలో
ఏవంట నా
అ మన ఊలో పెద్దంటారు కద వాళ ఫస్ట్ వాళ ఇంటి పోయి మన పెంండ ఉంటది కదా ఆవు ప ప పెండ అవి తీసుకొచ్చి అవి ఇంటి ముంగట పెట్ దాంట్లో ఒక ఐదు పువ పెట్టి తర్వాత పాట పాడతారు క ఆ తర్వాత నైట్ ఏమో నాన్ వెజ్ తింటారు అట్లా చేస్తర్మా దాంట్లా ఓ మీ దాంట్లో సేమ్ ప్రాసెసా ఆ మీ దాంట్లో సేమ్ ప్రాసెసా ఆ సే అట్లానే చేస్తారు అవునా మరి ఇప్పుడు ఆ హోలీ బానే ఆడరా ఆ న న మీ ఆడాల ఇప్పుడు కల ఎలే రంగులు ఎందు
హ
ఆ మా సైడ్ ఇంకా ఎక్కువ ఆడలే కొంతమంది ఆడరు ఎందుకంటే అది గ్రహణం ఉండే కదా కందుగుస్త ఆడలే కొంద రా ఆడండవగా హ
బా ఎంజాయ్ చేస్తుంటారు మరి
ఏ మేము అంతా ఏం ఎంజాయ్ చేయాలి అంత చేసాల చేసి్ర కానీ ఇ గ్ఞానం ఉందని మేము ఏం చేయలే అన్నట్టు అట్లా మీరు
మేము అడిండ్రు ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు
అవునా
ఉమ్
హు హుమ్ ఉమ్ ఇంకా మరి మీకు మీ ఇంటికి దగ్గరయిైన ఏదైనా టెంపుల్ ఉందా
ఏంటి
అంటే మీకు మీ ఇంటి దగ్గర ఏదైనా టెంపుల్ ఉందా అంటున్నా ఆ ఉంది అవునా ఏం టెంపుల్ ఉంది
ఆ మా థెవ్
మాహాదేవ శివమందిరా
ఆ ఉవుంది
అవునా
ఆ
అది హనుమాన్ మంద హనుమాన్ టెంపుల్ మరియు
ఉన్నాయి ఉన్నాయి అవి కూడా ఉన్నాయి
ఉన్నాయా మరి ఆ హనుమాన్ టెంపుల్ కడుతున్నారాయ నీ మీ ఊర్లా హనుమాన్ టెంపుల్ కట్టి ఉందా లేకపోతే కట్తున్నారా అంటున్నా
కట్టి ఉండే అది పాతద అయిపోయిందని ఇప్పుడు కొత్తది పడుతుంట్రు
కోతరి కడుతుకుంట రా ఇప్పుడు
అ
మరి ఎవరు డబ్బులు ఎవరుస్తున్నారు అంటే ఇట్లా ఇంటింటికి కొంత ఎంతో కొంత అడుగుతున్నారా లేకపోతే పెద్దవాళ్ళే కనిపిస్తున్నారా
ఆ లేదు మా విలేజ్ వాళ్ళు ఇస్త చండ్రూ
ఇంటింటికి ఎంతో కొంత ఇష్టం ఎవరిష్టం వాళ్ళు అంత ఇస్తున్నారా
ఉమ్
అవునా
అవును
ఓకే ఓకే మీరెంత ఇచ్చారు మరి మీ విలేజే కదా
ఉమ్
మీ మీ విలేజే కదా మీర ఎంత ఇచ్చ్ర
ఎంత కొంత చిన్న మీగ తోచినంత
ఇచ్చిరా
ఇచ్చిన
అవునా మరి అయిపోయిందా టెంపుల్ కాలేదు ఇంకా ఉంది అవునా కడుతున్నారు కదా హ ఆ కడుతున్నారా కడుతుండ్రు ఓకే ఇగ పని స్టార్ట్ ఉందా అన్నట్టు కదా ఇంకా స్టాఫ్ సగం అయిపోయింది ఇంకా స్టాప్ కాలేదు మనీ ఇచ ఇచ్చినంక బెట్ ఎయ్యాలే అవునా కొందర్ కొందరి ఇయ ఇయ్యలేదే బో ఉం ఇంకా మరి ఈ మన శివమందిర్ అన్ని మందిర్లు కట్టి ఉన్నాయా ఓన్లీ హనుమాన్ టెంపులే కట్టిలేదా
ఆ
అవునా అంటే ఏంటి మీ ఊర్లో మౌరం ఉంటందా
ఆ ఉంటది
మోహరం ఉంటాయి మస్సు ఎన్ని తొమ్మిది రోజులు ఉంటాదా
అవును బా ఎంజాయ్ చేస్ స్తారు మా విలేజ్ లో
తొమ్మిది రోజుల పది రోజుల
ఆ టెన్ డేస్ అనుకుంటా
టెన్ డేస్ ఉంటది అవును మీ సైడ్ ఇక మా ఇంకా మా సైడ్ ఇంకా ఉంటది కానీ మేము ఇక చిన్న సిటీలో ఉంటాం అన్నట్టు
ఉం
మా ఇటు కూడా ఉంటాయి మా సైడ్ కూడా ఉంటాయి
అవునా
అ
ఆ
నైట్ నైట్ ఆడతారు కదా మస్తు ఉం ఇంకా మరి